హాయ్ అండి
హాయ్ మేడమ్
హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు.
ఏముంది మేడం ఖాలీ మీరేం చేస్తున్నారు.
నేను కూడా ఖాళీనే కానీ ఇక లంచ్ చేద్దామని అనుకుంటాన్న, మీరు చేసారా?
ఆ చేసాం మేడం మీది ఏం కర్రీ
మాది వచ్చేసి ఈ రోజు ఏమ్ వండినా అయ్యో మర్చిపోయినా ఏం కర్రీ వండిన్నో అంటే ఆలు, ఆలు
అవునా ఇవాళ రంజాన్ గదా ఏం స్పెషల్ లేదా
అంటే ఇగ రంజాన్ స్పెషల్ ఇయాల ఏం చేయలేదు, నిన్న మొన్న ఉగాది స్పెషల్ అయింది నిన్న ఈ రోజు సం చేయగాని సాయంత్రం వరకు పాయసం చేసుకుందాం అన్నట్టు అనుకుంటాన్నాం మీరేమన్నా చేసుకున్నారా రంజాన్ స్పెషల్
ఆ అవును మేడం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు
ఉహూ
అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం మేము వాళ్ళే ఇంకా సేమ్యా బిర్యానీ వాళ్ళే పెట్టారు మ్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవును మేడం చాలా బాగా చేసుకుంటారు
హ్మ్ ఏమేం చేశారు
ఏముంది పాయసం చేసారు
మ్ హూ అంటే వాళ్ళు షీర్ కుర్మా అ మన అదేనా ఆ సం అది పాయసం కదుక కీర్ చేస్తారు కదా అదేనా
ఆ అవును
ఆ మ్ ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యా
ఆ రెండు చేస్తారు అంటే మేము ఇట్లా తిననోళ్ళు ఉంటాం కదా
అవును
వా మాకేమో చికెన్ బిర్యానీ బయటి వాళ్ళకి వాళ్ళకేమో ఇగ మటన్ బిర్యానీ చేస్కుంట్రు
ఎందుకు మీరు మటన్ బిర్యానీ తినరా
తినము మేడం
అవునా ఓకే ఎంత మ మరి అందరు కలిసి ఇప్పుడు పార్టీ చేేసుకుంటున్నారా అయితే మంచిగా కూల్ డ్రింక్సు ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయా
హ్మ్ విన్ని విన్నత
మాది ఇగ సాయంత్రమే పాయసం చేసుకుంటాము అంటే ఎవరు ఫ్రెండ్స్ లేరు నాకు అట్లా ఉంట అంటే చిన్నప్పుడు ఉండేది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర సేమ్ మీలానే యెళ్తే వాళ్ళు సేమ్ మన కాదుకా కీరు బిర్యానీ చేసిపెట్టేది అయి ఇప్పుడు ఎవరు లేరు ఆ ఇగ మేమే చేసు కోవాల సాయంత్రం వరకు పాయసం చేసుకొని తింటాము ఇగ బిర్యానీ అంటే ఇగ మనం ఉగాది స్పెషల్ నిన్ననే చేసుకుని తిన్నాము
ఓ ఆ హా
ఏముంది ఈరోజు పిల్లలకు హాలిడే కదా ఇంటి దగ్గరే ఉన్నారు రంజాన్ కి హాలిడే ఇచ్చినారు గదా
ఆ
ఇగ‌ వాళ్లని రైస్ తినమని చెప్తున్నా పెడుతున్నాను
ఆహా
మ్మ్
అదే ఎంత మంది పిల్లలు మేడం
ఇద్దరండి
ఇద్దరా బాయ్ గర్ల్ ఆ
ఇద్దర్ గర్ల్సే
ఇద్దరు గర్ల్ ఆ ఎన్ని ఇయర్స్ ఉంటాయి
ఒక ఆమె ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తుంది ఒక ఆమె సెవెన్త్
అవునా
హ్మ్ ఇగ ఆమె ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఇంగ్లీష్ ఎ ఎగ్జామ్ ఉంది కదా సోమవారం అ కోసం ఇంతసేపుగా ప్రిపేర్ అయింది అందుకే ఇప్పుడు తిను అని చెప్పి కొంచెం లెమ్మన్నా
హ్మ్
చిన్న ఆమె సెవెంత్
అవునా పెద్దోళ్ళె ఎల్ న్నట్టు ఇంగా
ఆ
ఇగ టెంత్ అంతే ఇగ పెద్దోళ్ళన్నట్టే గద
అనానుయ్యగాని
మ్యారేజ్కి వచ్చారు ఇంగ పిల్లలు
ఏ ఇప్పుడు ఎక్కడ ఇంకా టైం పడుతది ఇవాళ స్టడీస్ కావాలి కదా
మొత్తం చదివిపిస్తార మేడం స్టడీ
ఆ చదిపియాలి ఇండివిజ్వల్ గా ఉండడం చదిపియాలి సెల్ఫ్ ఉండాలి గదా వాళ్ అకి
ఆ ఆ
డిపెండెడ్గా వద్దు అన్నట్టు డిపెండెడ్ ఉమెన్స్ అంతా మనగిరెస్ ఎపెక్ట్ ఇవ్వారు
అవును మేడం మనమే నేనే పిచ్చి పని చేసాను ఇంటర్ అయిపోయా ఇంకా మ్యారేజ్ జేస్కోకుండా ఏమన్నా జాబ్ కి ట్రై చేసి ఉంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది
సేమ్ ప్రాబ్లమ్ సో మనలాగా పిల్లలు ఎందుకు అన్నట్టు డి బండడుగుండ ఎత్వాలని చదువుపియాలన్నట్టు కూలిందుకట్ట మనం ఆల్రెడీ అస్సల్ చొజ్యం చూసొచ్చినం కాబట్టి ఆళ్ళకి అలా వద్దని ఒక ఫీలింగ్ అంతే ఇగ ఖచ్చితంగా చదివ్పిస్త
అవును చదుపియండి మేడం మళ్ళీ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మ్యారేజ్
ఓకే రీసెంట్గా అయిందా
ఆ నాకు
ఓకే వన్ ఇయర్ ఉంటాడ అంతే
ఈ థర్టీ ఫస్ట్ కి బర్త్ డే చెయ్యలేదు ఇంగా మ నుంచి ఈ సంబంధం వచ్చేసింది అనేసి చేశారు ఆ లాస్ట్ కి చూస్కుంటార్కె లాస్ట్ చూస్కుంటార్కె అది ఇదు వేస్ట్ అంటే అబ్బాయి మంచోడు నన్ను మంచిగనే చూసుకుంటాడు గాని ఆస్తి పరంగా
ఫైనాన్షియల్ గ ఇబ్బంది ఉండొచ్చు
ఇగ చేస్కుంటేనే బతకడం ఆ మేమా మొబాదు
మయబాద ఓకే ఓకే చేసుకుంటా అందు కే అంటున్నా చదువుకోవాలి చదువుకుంటేనే మనం ఏమన్నా చేసుకోగలిగితేనే మంచి గ ఉంటది
అవును అంద్ కెన్ అక్ మేడం అందుకే పిల్లల్ని చదివ్పియండి
చదివ్పిస్తా వాళ్ళకు జాబ్స్ రావాల వచ్చే దాక చదిపించ్చినకనే పెళ్లి అంత వరకు ఆలోచన అయితే ఏమీ లేదు
అబిబోదిన ఉమ్మ్ అవును
ఇంకా బాబు ఏం చేస్తుండు మరి వన్ ఇయర్ అంటే మంచి ఇంటికాడనే ఉంటాడా ఎమ్మన ప్లేస్ స్కూల్ కి అంగన్వాడి ఈ పంపిస్తున్నారా
ఆయన నడవడు ఒక జస్ట్ అవి పట్టుకొని నడుస్తా ఉంట కొంచం ఆ ఆ ఆ అల్లరి బాగా ఏం చెయ్యడు తాత చెప్పరాదే ఓ సల్లగుండ చక చె
అంటే ఇంట్లోనే ఖాళీగానే ఉంటారా ఇప్పుడు బాబుని చూసుకుంటా
ఆ ఇంటికాడనే ఉంటాము ఖాళీగానే ఉంటా
ఆహ
ఇంట్లోనే ఉంటా బాబుని చూసుకుంటూ ఉంటా ఆ పిల్ల్లోడు కొంచెం పెద్దయితే గాని ఇగా మనం ఏదన్నా ఇగా మనం ఇంటర్ బేస్ లేదన్నా ఒక ట్రై చేస్తే
డిగ్రీ చే
ఓపెన్ డిగ్రీగా చేస్తా అంటే మా హస్బెండ్ వ ద్దన్నారు
ఒప్పించుకోవచ్చు కదా అంటే మనం కాలేజీకి వెళ్లకుండా ఎగ్జామ్స్ టైం లో ఎగ్జామ్స్ రాసేసి అయిపోతది కదా ఇంట్లో ఉండి చదువుకో అంతే కదా
వద్దన్నారు అసలు నేను మ్యారేజ్ అయినా స్టార్టింగ్ లోనే అడిగాను మాట ఇట్లా నేను ఓపెన్ గా చేస్తా అంటే వద్దు వద్దు అవసరం లేదులే కానీ ఆసంచిలో పెట్టించ అనీ అంటే ఇంగా సరేలే వద్దన్నప్పుడు మనం కూడా అతను ఇగా వద్దన్నప్పుడు మనం చేసిన
హామ్
మళ్లీ ఇగ లేని పోని డౌట్స్ ఇగ ఎందుకు మళ్ళీ
అవున అవునా అది కూడా వాస్తవమే కానీ స్టార్టింగ్ లో కొంచెం మనమేమన్నా రిక్వెస్ట్ చే బాగుండుగని వాళ్ళ అంత ఇంట్రెస్ట్ విషయం లేనప్పుడు మనం ఏం చేయలేం ఇంట్లోనే ఉండాన్నప్పుడు ఇంట్లో మరి బయటికి పంపించి ఏదన్న జాబ్ చేసుకుని వెళ్లకని ఉన్నాడా
ఆహ అ ఇప్పుడు ఏమంటున్నాడంటే బయటికి వర్క్కి ఏమన్నా వెళ్ళొచ్చా అం ఆ వెళ్ళు అని అంటుంది అంటే ఇప్పుడు ఫైనల్స్
ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎలా అంటుండు అదే మరి స్టడీ చే సుకుంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉండకపోవా
వచ్చు నాకు అది నర్సింగ్ ల్యాబ్ టెస్టింగ్ లో ఉంటారు కదా బ్లడ్ టెస్టింగ్
అవునవును
అదొచ్చు నాకు నా జాబ్ వచ్చేది చేసుకుంటే బరాబర్ వచ్చేది అసలు చేసుకున్నా అయిపోయేదే అనిపించింది
అంతే కదా అదే అప్పుడు వినరు ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది అయినాక మీరు ఏం చేస్తా న్నారు ఇంట్లోనే కదా ఉండేది ఖాళగానే కదా
త
అరట అంటార కదా
హ అవును
ఉ అ అదే పసపుడు పెళ్లిళ చేసుకునే వాళ్ళ అంతే అంటే మాదంటే అప్పుడు ఆ టైమ్ లో అయింది కాబటీ నేను ఏంయకపోయినా వండర్ లో నువ్వు కూడా ఏం చేయలేదంటే
పట్టుకర ఆ పొండ్రి అటు వెళ్లిపోండి
చాలా మంది
కాదు కొద్దిగా ఆగి అత్త అన్న ఉంది ఈగ ఏముంటదికా ఆ కూసునుడే ఇగా ఆ
ఇంకా
ఏ మా అక్క ఇంటి పక్కన అక్క ఇవాళ వాళ్ళ ఇళ్లల్లోకి వస్తున్నారంట
అవునా
అన్నంతి దూరా అన్నంత తి దూరా అన్న అంతంద ఒకటతే
అదే అదే అంతా పండగ హలావిది అంత
ఆ ఆ ఇగా ఇటు మా ఇంటి సైడ్ వచ్చిన నేను ఇంటి ముందే ఇల్లు మాకు వాళ్ళది ఇది మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ అన్న లేదేమో రెండు బజార్లు దాటిపోవాలా సేమ్యా ఇవ్వడానికి వచ్చా
అవునా
ఆ అయితే ఇంకా తీసుకోబావుంటే వచ్చినా సరే మేడం థ్యాంక్ యూ
థాంక్స్